ఆ హలో
వినిపిస్థంద అండి
ఆ ఇనిపిస్తుందండి ఎం మీ లేదండి కమ్మలే కూర్చొని ఉండాను బట్టలు మడుచుకుంటూ
హుమ్మ్
ఆ వెళ్ళారండి పొద్దున్నే వెళ్ళారు పొద్దున్నే క్యారీ ఇచ్చేసాను
ఆ
హుమ్మ్ ఇంకా మేము అత్తయ్య మావయ్య అంతా ఆ ఇద్దరు ఒకే క్లాస్ కాదండి ఒక అమ్మాయి ఫీఫ్ఫ్ట్ ఒక అమ్మాయి అయిత్
ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ అంతేనా జోషియే
అవునండి
క ఫిఫ్త్ క్లాస్ కే మెచ్యూర్ ఆఇంది కా
ఆహ అవును
ఓకే రోజ నా రా మీ ఇద్దరా అమ్మ మొన్న చెప్పింది నాకి అంటే టెన్ ఇయర్స్ ఆ పిల్లకి జోషికి
లెవెన్ లెవెన్ పెట్టింది ఉమ్ లెవెన్ సెప్టెంబర్ లో పెట్టింది
ఆ పిలక్ థర్టీను పూజా కి థర్టీను ఈ పిల్లక్ లెవెను పోటీన్
ఉమ్ ఫోర్టీన్ పెట్టింది డిసెంబర్కిి జనవరి లోకి అయిపోంది జనవరి అయిపోయింది
ఉమ్ డబ్బల్ దమ్మాకా కార్ క జోస్పిిల్ పుట్ కూడా మొన్న మొన్ననే పుట్ ఉనట్టుంది గా అప్పుడే ఆ పిల్ల పెద్ద పెళ్ల్ల అయిపోండేది ఎందుకు అదే మొన్ననే చూసిన ఉ చిన్న బిడ్డలాగా నీకిరిచ్చుకుంటా మా డాడీ అయితే దోసి దోసి అనుకుంటా లేనే అవును అంత పెద్ద బిడ్డ అయిపోయింది నాకు తెలియదు మొన్న చెప్పింది అమ్మ
ఆ
ఉ
చెప్పినారు ఏం చేసేది ఫంక్షన్ ఏం చేయలే వాణి ఫంక్షన్ ఫంక్షన్ చేసింటే పిలుచుంటాం కదా ఉమ్ ఇంట్లో బాగా ఏమింది తీలే ఎవని పిలిచ చినాం బాగా దీపచ్చేదానిక మా పిన్ని వాళ్ళు
పిలిచిన పేరు పెడి పిలవాళని నీట్ గా రెడీ చేస్తే తీపి
ఆ ఫోటో షూట్ చేయించాలి లంగా వోని ఉండాయి అవన్నీ కుట్టించాలి కుట్టించినక హాఫ్ సారీ శరమనిట్టసేసి ఉమ్ చేయాలమాట
నేను మొన్న ను డిపి పెట్టినవ్ జిడు ఇద్దరికి నలుగు పెట్టి పెటి నింటే దాన్ని చూసి మాట్లాడతా టా అప్పుడు చెప్పంది అమ్మ
ఆహా అరే డిపిి ఎత్తేయాలి ఫాస్ట్ అయితే ఇట్లాంటిన్నీ కూడా మాట్లాడవచ్చు దీంట్లా
ఏం కాదు మనం నార్మల్ గా ఏం మాట్లాడుతాం అది కూడా మాట్లాడచ్చు
ఆహా ఓకే
కానీ ఆ మళ్ళీ డిస్కస్ చేద్దాం లే ఉహూ అన్న ఏం చేస్తానాడు
ఉ డ్యూటీ కి వెళ్ళినాడు వాణి
ఉ మొన్నేమో ఫోన్ చేసినడు మళ్ళా తిరిగి ఫోన్ చేస్తే ఎత్తలేదు
అవునా
ఉ నై పిల్లలకి ఇద్దరికీ బాగాలేదు కా నాకే నాకు కొంచెం కూడా టైం లేదు నిమోనియా అనే సని ఎన్ని రోజుల ను మేము దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి బాధపడుతున్నాం తెలిసిన నిమోనియా
అంటే
అంటే అదొక రకం ఉ దగ్గు దగ్గు ఎక్కువ ఉంటుంది జలుబు తగ్గదు తగ్గినా మళ్ళ వస్తుంది జ్వరము వ చొచ్చిపోతుంది పెద్ద దానికి వచ్చింది ఫస్ట్ చిన్నదానికి జలుబు వచ్చింది తగ్గింది మళ్ళా పెద్ద దానికి ఫీవర్ వచ్చింది మళ్ళా జలుబు దగ్గు దగ్గు ఎక్కువ అయిపోయింది ఆ పిల్ల ఊ ఊపిరి తీసుకునే దానికి అవ్వకుండా ఉంటే మళ్ళా ఆ ఎక్స్రే తీపిస్తే మళ్ళా నిమోనియా అని చెప్పినారు మల్ల చిన్న పాపకి వచ్చింది తగ్గిపోతుంది కానీ మందులు వాడలాా
అయ్యో ఎప్పుడు రోజు వాడాలా ఇన్ని రోజులు వాడాలి
ఆ తగ్గ ఒక రెండు మూడు వారాలు ఉంటుందంట కాదు వస్తే తగ్గేదానికి రెండు మూడు వారాలు పడుతుందింట అదే రెడు మూడు వారాలల్లో ఈ పిల్ల తినందంతా వామిటింగ్ దగ్ొస్తుంది వామిటింగ్ వచ్చేస్తుంది మూ తింత మూత అయిపోయింది బిడ్డది ఏేం చేసే చిన్నదండ పాలు తాగుతుంది కాబట్టి అట్న్న కొంచెం మేలు అది పాలు తాగదు ఏం తాగదు వన్ ఇయర్ అయింది కదక్కా మొన్నే కదా అయింది
ఆ బర్డే చేసినారు కదా అందుకే డౌట్ వచ్చింది
కై
ఆ
సెవెంటీన్ అయ్యంది ఆ రోజు సిక్స్టీన్త్ నుంచి బాాల బ అంటే ముందు రోజు నుంచి బాగాల వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము తిరగతనే ఉన్నాం మాస్ ప లే సర
ఇప్పుడెలా ఉంది తగ్గిందా
కొంచం మేల్ కోవాలి మళ సాయంత్రం కాస్పడ
చిన్న పాపక పెద్ద పాపక
ఇద్దరిని తోలుక పోవాలక ఒకరికిొస్తే ఇంకరి కూడా వస్తుంది అంత
ఆహా ఓకే అది అంటువ్యాధి లాగనా
చిన్న పిల్లలు ఉంటే వచ్చేస్తుంది అంటే జ్వరం వచ్చినా ఇద్దరికి వస్తుంది కదా మాముూలుకే ఇంట్లో ఉండట ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటే ఒకరుకి ఏదైనా వస్తే ఇంకొరకు కూడా వస్తుంది కదా
ఆాహాాహా ఆ
ఆ
అ ఇంకే ఏం లేదు వానీ ఫ్లాట్ారు ఆ బాగుండది
ఆ పక్క వచ్చేలే లేదు
అక్కడికి వచ్చేది లేదు అని నేను ఆ ఈ రోజు సంఘం సంఘానికి కూడా పోలేదు పా మాములుగా ప్రతినెల పోతా అననను ఇనెలా నిన్న అరుణాచలంగా కెల్నమ్మా స్కూల్ బాలేదుంటున్నాయా మామయ్య ఎంట ఉన్నారు హరిత కి కూడా ఫోన్ చేసింటే పొద్దున
ఆ
ఆ లేదు కా నేనే ఏం చేయడం లేదు ఫోన్ ఫ్రెండ్ దీని గురించి మాట్లాడినను వచ్చిందవన్నీ టాస్క్ చేస్తున్న హరిత అంటే నేను ఏం చేయడం లేదు కా ఇప్పుడు మామయ్యకి నింద బాలలేదు
ఆ
అని అంటే అప్పుడు చెప్పింది
అవును ఇప్పుడు నుంచి కాదు అంకుల్ దాదాపు ఒక టూ మంత్స్ నుంచి అట్లనే ఉంది టూ మంత్స్ ఫై మంత్ చెప్పాారు అంకుల్కి నిమ్ము ఎక్కువైపోయేసి ార్ట్ దగ్గర సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట దా ఆ దగ్గెక్కువయిపోయింది నీమ్ముకి దగ్గెక్కు యిపోయింది దాని కి పవర్ ఫుల్ టాబ్లెట్స్ వాడుతున్నాడు తిండి తినేది తక్కువయి పోయింది ఆ పవర్ ఎక్కువైపోయి ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టడం లేదు, నేను యాన్నో ఉన్నాను తెర్ ట్ లో లేడు యాడ్నో ఉండాడు అనే సరి మాట్లాడతున్నాడు. మీర ఎప్పుడు వచ్చినాడుమ్మా మీకి పడుగునేదాని ప్లేసు ఉన్నదా ఆ పనుకోండి నేను లేసేదా పనుకుంటారా అంటున్నాడు అంకుల్. అట్లా మాట్లాడుతున్నాడు, మతిస్థిమితం లేకుండ ఉమ్ బాగా తగ్గిపోయినడేసిన పొట్ట మాత్రమే ఉంది, కాళ్ళంతా కూడా సన్నంగా ఐపో అ
అయ్యో
హ్మ్ ఈ పిల్లని చూడాల్ల, ఈ పిల్ల బాగా కొంచెం కండ పట్టి బాగుంన్నాది ఇప్పుడు ఉమ్ బాగుండదు.
ఆ మొన్న దేనుకో ఎల్లుంటే, ఇది రోజా వల్ల ఆ కర్మంతరాలకి వెళ్లినం కదా, ఆ వాళ్ళ అవ్వవాలు కర్మంతరాలకి
ఆ
ఆ రోజు జూసిన కొంచెం పర్లేదు వలా వచ్చింది అనుకున్
ఉమ్ మేం దిగులా చేస్తమా
అంకుల్ నేమో చూస్ కోవడం లేదు అనని విన్నాను నిజమా?
అప్పుడు అది అంకులుకి బాగా తెలివి ఉండేటప్పుడు ఏం తినేద్ లేదు అంకులు మలక్కోలింట్లో తింటా అన్నాడు. మళ్ళా వేరే ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో ఆడ సుభద్ర మౌల్యలు కాలీ అయిపోయింది కదా ఆ ఇంట్లో పోయి ఉంటా ను నేను ఇడ ఉండలేను అని మాట్లాడుతా అన్నారు, ఆడ పోయి ఉంటే అ నలుగురు యేమనుకుంట టారు అది ఏదైనా సరె మాట్లాడుతాన అంత లోపలే ఇట్ల అయిపోయినాడు. ఆడ సుభద్రమ్మోలింటికి పోతాను అనే టైం కి ఇట్లా అయిపోయినాడు.
ఆ ఎక్కడకా సుభద్రమ్మోలింటికి అంటే?
ఇంతకు ముందు ఉన్నారు కదా అంకుల్ వాళ్ళది. కోయిల్ లోనే ఉంది కదా. ఆ ఆ ఇల్లు ఖాళీగా ఉండింది, ఆ ఇంట్లో ఆడగ ఎందుకుండేది నేను ఆ ఇంట్లోనే ఉంటాను ని అన్నాడంట అంకులు ఆ సపరేట్
ఆహా ఓకే
ఉన్నాను ఉంటాను అని చెప్పినడంట, వాళ్ళా ఆడపిల్ల ఎల్ యేళ్తే ఎట్లా నలుగురు నన్నేమనుకుంట్
అవును కదా నిజమే కదా
ఉమ్ ఆ పిల్ల మాట్లాడింది, ఈమె ఉన్నా గని ఆడుంటాడం తినేదంత వల అక్క దగ్గర తింటా అన్నాడు.
ఆ ఏమన్ ఏమంట అసలు ప్రాబ్లం అక్కడ, హరి తాత
కం కమనవా
ఉమ్
హ్మ్ ఒక్కొరు ఒక్కొటి చెప్తారు, మనం ఏమని చెప్పగలం అట్లుందిప కానీ అంకుల్ అయితే ఎంత మంచి అంకులు అందరితో బాగా మాట్లాడతారు, లాస్ట్ కాయనకి ఆ లాస్ట్ కాయనక ఆ అది ఇది ప అట్లుంది ఏం చేస్తాం, ఆ అంటుంది ఆయనకి అనుభవించేదానికి లేకుండా పోయింది.
అ
హ మనలాగే ఇటు కూతుర్ అనుకని కొడుకు అనుకని కనుకుొ ని నిందాడు కదా ఆ వాడి